హ
హలో మా మాటల్ మీకు వినిపిస్తున్నాయాన్డి
లేదండి వినపడం లేదు సరిగా.
ఇప్పుడు వినిపిస్తున్నాయా?
ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇనిపిస్తున్నాయండి.
ఓకే శుభోదయం అండి.
శుభోదాయం అండి.
ఎలా ఉన్నారు?
బాగున్నామండి.
బాగున్నామండి మనం ఈరోజు వ్యవసాయం మరియు రైతుల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందామ అండి?
సరేనండి
ఓకే మీరు నార్మల్గా ఏం పని చేస్తారండి?
మేము నార్మల్ గా వ్యవసాయమే చేస్తు ఉంటామండి
వ్యవసాయం చేస్తూ ఉంటారా ఓకే. ఏమేం పండిస్తారండి మీరు?
మేము చెనేకాయి, కంది టమోటా, పచ్చిమిరపకాయి, ఆకుకూరలు ఇట్లాంటివన్నీ పండిస్తామండి.
ఓకే అంటే వేరుశనగా ఇవన్నీ మీరు ఆ వర్షానికి ఏస్తారా లేదా మీరేమన్నా వేరే వాటర్ ఏమన్నా సోర్స్ ఉందా అండి మీకు?
ఆ లేదండి వర్షానికే ఏస్తుంటిమి ఇంతకు ముందు ఇప్పుడు వర్షాలు తక్కువైపోయినాయి కాబట్టి ఎవరు వేరుసెనగ వేయరు ఇప్పుడు. కందేస్తా ఉంటారు. మేము గుడ అట్లనే కంది వేస్ స్ కుంటామండి
ఓకే అంటే కందికి వర్షానికేస్తారా అండి మీరు?
ఆ వర్షానికే ఏస్తాము దానికి ఏం పెద్దగా వర్షం నీళ్ళు కావట్ట వండి. ఏసిన తర్వాత ఆ మూడు సార్లు, నాలుగు సార్లు వర్షం పడితే చాలండి
ఓ మూ నాలుగు వర్షం మూ నాలుగు సార్లు వర్షం వస్తే పంట అయిపోతుంది
అయిపోతుందం
ఓకే దిగుబడి బానే వస్తుం
ఆ బానే వస్తుందండి.
ఓకే ఇంకా కూరగాయలు ఏమేమి పండిస్తారండి?
కూరగాయలు టమోటా, పచ్చిమిరపకాయ్, వంకాయ్, బెండకాయ్ మధ్య మధ్యలో ఆకూరలే పండిస్తాంటం
పండ్లు గుడా పండిస్తారా?
వరి లేదండి.
ఓకే
వరి లేదు తరకారి మాత్రం పండిస్తాంటం.
తరకారి అంటే మీరు ఎలా అమ్ముకుంటారు అంటే మార్కెట్ కేస్తారా లేకపోతే ఎలా అంటే ఎలా అమ్ముకుంటారు?
మార్కెట్ కంటే మాకి అంత మా లేదండి మార్కెట్ కేసేఅంత లేదు. చిన్న చిన్న బండ్ల మీద నూక్కొని వెళ్తుంటారే అట్ల వాళ్ళు వచ్చి తీసుకెళ్తరండి.
ఓ అంటే మీరు చిన్న చిన్న వాళ్ళకే అమ్ముకుంటారనమాట మార్కెట్
అవును ఆ అంత రాదండి.
అడి అయిన ఇప్పుడు రైతులు పండించకపోతే తినే వాళ్ళే ఎక్కువ అయిపోయిన పండించే వాళ్ళే తక్కువ అైపోయినరు
అవునండి
అయినా మన దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు కదండి
ఎంతటోళ్ళు అంత అట్లనే ఉండ్రండి వ్యవసాయమేనండి ఇప్పుడు అంత దిగుబడి రాదు అప్పుడంటే పశువుల ఎరువులు అవి ఇవి వాడుతుంటారు కాబట్టి బానే దిగుబడోస్తుంది ఇప్పుడు ఇంగ్లీష్ మందులన్నీ వచ్చేసి తక్కువండి
అంటే మీకు కూడా ఎక్కువ అంటే మీ ఊర్లో కూడా ఎక్కువ రైతులు ఉన్నారా అండి
అవునండి రైతులే ఎక్కువ ఉన్నారు
అంటే చాలా మంది రైతులే అంటే బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు తక్కువ
ఆ బయటికి వెళ్తుంటరండి రైతులే కూలీను పోతుంటారండి కొద్ది కొద్దిగా ఉంటది కదా అందుకని కూలీలు పోతుంటరు
అవునండి అయినా మీ జీవితం అంత సులభంగా ఏమి ఉండదులేండి అంటే చాలా సమస్యలు ఉంటాయి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అంటే ఎక్కువ అంటే పంట కోతకు వచ్చినప్పుడు వర్షం పడ్డాలు అధిక వర్షాల వల్ల పంట నాశనం అవ్వడం కృతి విపత్తులు ఎరువుల ధరలు పెరగడము ఇలాంటివన్నీ
అవునండి
మీకు ఇంకా నీటి కొరత ఇవన్నీ ఉన్నాయా అండి అంటే నీళ్లు మీకేమన్న తక్కువ
ఆ నీళ్లు తక్కువగానే ఉన్నాయండి అందుకే తక్్కువగా తర్క్కరి పెట్టుకుంటామండి వరినా టే అంత వరికి అయితే జాస్తి నీళ్ళు కాబడుతాయి
మ్
ఆ నీళ్ళు తక్కువ అవడం వల్ల తర్కారి ఇట్లాంటివి పెట్టుకుంటామండి
అంటే మీకు సరైన ధర లభిస్తుంది అండి మీరు తీసిన పంటలకి మీకు సరైన డబ్బులు వస్తుందా అంటే మీకు ఇంకా నష్టపోతున్నారా
లేదండి వస్తుందండి మా మా శ్రమ తగ్గట్టుగా వస్తుంది మ శ్రమా దగ్గట్టుగా వస్తుందండి
అయినా కొంతమంది చెప్తూ ఉంటారు కదండి కొంతమంది రైతులు ఎంత కష్టపడి పండించినా కూడా మా ట్ల సరైన ధర దొరకలేదు చాలా మంది
అంటే మేము మార్కెట్ మార్కెట్ కియా మండి మేము చిన్న చిన్న వ్యాపార అసలుకేస్తంటాము వాళ్ళకి ఆ లాభాలు రావాలా మనకి కావాల్ల అట్లా ఇది చేస్తామండి పెద్ద పెద్ద మార్కెట్ల కేస్తే లాభాలు దొరకవు
అయినా చాలా మంది రైతులు పాపం అప్పులు చేసి కూడా నష్టపోతారులేండి వ్యవసాయంలో పెట్టి కనీసం పెట్టుబడులు కూడా వెనక్కి రాకుండా చాలా మంది నష్టపోతూ ఉంటారు
చాలా మంది కూడా ఆ ఇంగ్లీష్ మందులు అవి పైన చెట్ల కొట్టే మందులు తీసుకొని కూడా చనిపోతున్నారం టా పో జెస్ అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు
అవును ఇప్పుడున్న అంటే ఇప్పుడు రైతులకి చాలా ఇబ్బందులే ఉన్నా అంటే చాలా మంది అప్పులు తీర్చలేకపోతే చాలామంది ఆత్మహత్య యత్నం చేసుకుంటు
అవునండి
మరి ప్రభుత్వం ఏమైనా మీకు ఆ సహాయం ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేసింది కదండి మీరు దానికి ఏమన్నా ఆ వేసుకున్నారా అంటే అప్లై చేసుకు ఇంకా అంటే డిప్రికేషన్ గాని ఇట్లా ఆధునిక యంత్రాలు అంటే ఇవి ట్రాక్ సర్లే ఇట్లాంటివి సబ్సిడీ కింద ఇస్తారు కదండి
ఆ అట్లాంటివన్నీ ఏమి చేసుకోలేదండి ట్రిప్ చేసుకున్నాము వచ్చిందండి
డ్రిప్ ఇరిగేషన్ కోసం డ్రిప్ వేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు డ్రిప్ ఇరిగేషన్ తో పండిస్తున్నారు ఇస్తారా అండి ఆకుకూరలు
అవునండి
డ్రిప్ ఇరిగేషన్ ఒకటేనా అండి ఇంకా అంటే స్క్రీన్ క్లర్క్ ఇలాంటివి కూడా అంట
ఆ అట్లాంటివి ఇంకా ఏం లేదండి ఒకటే గవర్నమెంట్ ఇలాంటి ఇచ్చేది ఆ డ్రిప్ ఇస్తే అవ సిక్ల క్లాట్లు ఇచ్చేది లేదన్నారు.
ఉమ్
ఎవరండీ ఇచ్చేది
ఓకే అంటే మీకు ట్రిప్ రూట్ అందేమో
అవును
ఓకే అంటే మీరికి కార్టూన్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉన్నారన్నారు కదండి మరి పొలంలో దున్నడానికి అందు అంటే మీరు ట్రాక్టర్ మీరే కొనుక్కున్నారు అంటే సబ్సిడీ కింద తిసుకోలేదు ఓకే పక్కన వాళ్ళను మీరు తెచ్చుకొని ఇస్తారన్నమాట.
అవునండి బాడిలు పెట్టి తో కోలుచుకుంటామండి
అయిన రైతు మీరు ఎంతో కష్టపడతారండి అయిన చాలా కష్టపడతారు ఆ కష్టాన్ని గుర్తించి ఆహారం వృధా చేయకుండా ఉంటే చాలు కదండి చాలా మంది కోరుకునేదండి రైతుల కష్టాన్ని గుర్తించి చాలా ఆ ఆహారాన్ని వృధా చేయకూడదు పని చెప్పేసి
రైతులు కష్టపడతా ఉంటేనే అండి సిటీలో వాళ్లంతా కూర్చొని తింటుండేది
అది కరెక్టే అండి అంటే గింజ పండించడానికి రైతులు కష్టాలు పడతాడు ఆ గింజన్ పారేయడానికి మాత్రం చాలా మంది వెనకాడు
అవునండి
అ
హలో
హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి చెప్పండి
ఇంకా అండి యువత కూడా ఇప్పుడు వ్యవసాయాన్ని కింద చూపు చూస్తుంది కదా
అవునండి.
వందే వ్యవసాయం చేయడానికి అందరూ ముందు లేకపోతే మన దేశ భవిష్యత్ అనేది చాలా ప్రమాదంలో పడుతుంది.
అ
అంతే కదండి
ఔనండి
ఇంకా అండి మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు పడుతూ ఉంటారా ఎప్పుడన్నా
రైతులు అన్నాక ఇబ్బందులు ఉండే ఉంటాయండి ఇబ్బందులు లేకోకుండా రైతులు బతుకులేప
ఓకే, ముఖ్యంగా ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు.
వర్షాలు వల్లనా బీల్ వల్లనా నీళ్ళ తక్క పోవడమో ఎండాకాలమో ఇట్లా దాంటకన్నిటికి ఎదురు చూస్తా అంటామండి ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయి నీళ్లు ఎక్కుతాయి బోర్లను పంటలు పెట్టుకోవచ్చు అనే దాంట్లో ఇదైతే ఉంటామండి
రైతు సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. రా రైతు అనేవాడు దేశానికి ఒక నెమూక లాంటి వాడు కదండి రైతుని అందరం గౌరవించాలి అందరు గౌరవిస్తున్నారు కూడా
ఎవరు గురవరిస్తున్నారు అండి అందరు చిన్న చూపు చూస్తున్నారు
గౌరవిస్తున్నారండి ఇప్పుడు రైతు లేకపోతే అన్నమే లేదు.
ఎవరనండి నూటికి ఇద్దరో ముగ్గురో గౌరవిస్తారు. పిల్లల్ని ఇయాలన్నా గాని రైతా అంటారు.
కరెక్ట్
సాఫ్ట్వేర్లు కావాల జాబ్లు చేయాల
మ్ మన దేశాన్ని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళవచ్చు మనం కూడా యూత్ కూడా ఆ వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలి అదే కోరుకుంటున్నామండి
అవునండి
సరే అండి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
ధన్యవాదాలు
శుభ దినమండి